బ్రో చెప్పండి బ్రో
ఏం చేస్తున్నావ్ బ్రో
బ్రో ఊర్లే కూర్చున్నాం చెప్పండి ఏ
ఎక్కడ ఉన్నారు బ్రో అందరూ బాగున్నారు బ్రో మీవాళ్లు
ఆ హలో అందరు బాగున్నారా ఏం లేదు బ్రో ప్రాబ్లం ఉంది బ్రో చేసారు అట్లా మా హ మా ఫ్రెండ్ కి హెల్త్ హెల్త్ ఇష్యూ బాలేదు
ఓ ఏమైంది బ్రో
అది మొన్న ఆయాక్సిడెంట్ అయిండా
యాక్సిడెంట్ ఎక్కడ బ్రో
అదే బళ్ళారీ దగ్గర
సో వాక్
అది చానా చానా జరి ఏంది చానా తగిలింది రా అసలికి చేయికి, కాళ్ళకి
అవునా
కుట్లే వేసినారు
అవును
చానా ఇది ఎక్కువే పెట్టేసింది మనీ ఎక్కువ కావాలా దాన్ని చేపి మనీ కావాలా చేపించుకునేకి
ఆ బ్రో
ఆ
ఏంచేస్తున్నారు బ్రో
ఏం లేదు బ్రో ఇప్పుడు బయటకి పోతునా బజార్లో పోతుంటినా బయట తిరగలా
అవును బ్రో సినిమా కెదానికి పోలేద బ్రో
సినిమాకా మొన్న పోయింటి బ్రో
యా సినిమా బ్రో
ధురేందర్ టూ
బ్రో ఒక్కటే పోయినవ్ కదా
హ్మ్ హ్మ్ ఏం చేస్తా బ్రో ఎవర్లే రు హ్మ్ నేనోక్కడే పోయేస్తీ
ఓ
హ్మ్
ఒక్కడే పోయాచావా బ్రో
హ్మ్ సింమా సినిమా హైలెట్ బ్రో నువ్వు చూస్తే భయపడతావు సినిమా
హ్మ్ లేదు బ్రో వెళుదాం అనుకున్నాను, కొంచం ఎగ్జామ్స్ ఉన్నాయ్
చదువుకో బ్రో చదు చదువుకో బ్రో చదువుకో మన కోసం కాకున్నా ఇంట్లో వాళ్ళకన్నా చదవుకోవాలి కదా
హ్మ్
కొంచెం కెరర్ కెరీయర్ పై ఫోకస్ చానా చేయ్యల అట్లయితే మీరు
ఆ బ్రో చేద్దాం మీకు మీకి ఆ ఎగ్జామ్స్ అన్ని అయిపోయా బ్రో
లేదు బ్రో ఇంగా ఇంగా జరుగుతున్నయ్ నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్
ఓ
హ్మ్ పోవాల చదువుకోవాలి మేము ఎగ్జామ్స్ సదువ్కొని అన్ని పాస్ అయి పోయి యాడన్న బెంగుళూరు కోస్తా బ్రో ఇంకా అయిపోయా కొన్ని రోజులు బెంగళూరుకి వచ్చి ఆడ చూసుకునేది ఉండది మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు బెంగుళూ లో వానితోగాని పోవాల హ్మ్ ఇంకా సిమ్మ గావన్న నే తి యావన్నవచ్చే సినిమాల కన్నా పోయిరావల్ల ఊహ్మ్
ఇది మొన్న యదో సిఎస్కే సిఎస్కే ఇది టీమ్‌ది ఏదో జరిగింది ఆ బ్రో ఈవెంట్ జరిగిందంట కదా ఏ ఏంది బ్రో
స్టార్టింగ్ ఐపీఎల్ స్టార్టింగ్ఎ అన్బాక్సింగ్ ఈవెంట్ చేస్తారులే
అంటే ఏం చేస్తారు బ్రో దాంట్లో
అంతా ప్లేయర్స్ అంతా దగ్గరకు వచ్చి అంతే ఓల్డ్ ఓల్డ్ వాళ్ళంతా వచ్చింటారు ఇట్లా ఆ అంత సురేష్ రైనా
ఆ ఇంస్టా రీల్స్‌లో చాలా వస్తాంద
చాలా మంది వస్తుంటారు బ్రో ఏం చేస్తావు సీఎస్కే అంటే టీమ్ కాదు ఇ కేమోషన్
ఆ బ్రో
ఉమ్ ఎ తిన్నారా బ్రో
లేదు బ్రో ఇంగా
ఉమ్ ఇక్కడ చూడు బజార్కు వచ్చినాం బ్రో బజార్కు వచ్చినా ఇట్లా
ఆ ఎప్పుడు జరుగుతాయి బ్రో ఐపీఎల్ మ్యాచెస్
అనుకున్నా బ్రో ట్వంటీ ఎయిట్ నుంచి జరుగుతాయి ఫస్ట్ మ్యాచ్ బట్ట్టేసుకోవాలి అనుకున్నాను అది నమ్మకం లేదు మా అమ్మ వాళ్ళ అంతా వేస్తున్నారు బట్ మంత అమౌంట్ ఉండాలి కదా అమౌంట్ లేదు కదా
ఆ ఆ
అమౌంట్ ఉండాల అమ్ డబ్బుల్ సంపాదియాల ఎలా చాల ఉన్నాయి బ్రో
నీది ఇది ఇప్పుడు పాలిటెక్నిక్కాదు కదా బ్రో
ఆ పాలిటెక్నికే అయిపోతే
మీరు సంపాదించచ్చు కదా బ్రో
సంపాదించో బ్రో మళ్ళా కష్టపడాల అంద ఇ ఏం చేస్తావా ఇం పోతే
ఇంఘనేనుయేల
నా ప బెంగళూరుకి వచ్చేసేయండి బ్రో పర్లేదు
వచ్చేది ఒక రీజన్ వల్ల మా ఫ్రెండ్ ఉంటాడు
ఈ రోజు బ్రో ఇవి బ్యానర్స్ అనేసి సింగర్స్వి యానిమేవి బ్యానర్ తీసుకే తీసుకున్నాను
ఉ
ఇది బ్రో వన్ పీస్ ఇది జ్యూస్ సై కైనన్మయన్ జెపి
ఉ
దాంట్లో ఒక్కటి తీసుకెన్నాను గోజోది నో మైయిన్ క్యారెక్టర్ బ్రో
ఉ
అతనిది ఒకటి బ్యానర్ తీసు
బ్రమన్న రిలేజెం చ్చస్ ఇది స్పైడర్
ఎవరు చూసాం బ్రో బాబట్ను ఇగద్ జాన్ ఆరు ఆ బ్రో ఇది అన్ బ్రో స్టేంజ్ అతను
ఉ
ఎవరికే గుర్తుండడు స్పైడర్ మన్ పీటర్ పాల్కర్ అత అతను గుర్తుంటాడు
హు ఏం బ్రో రీజన్ అది రీజన్ ఏమైంది ఆమెకి
అంటే అది అందీ చ విన్ నోవీ హోమ్ లో ఆ స్పైడర్ మ్యాన్ వి ఆ తప్పుగా అనుకుంటారు బ్రో అంత
ఉ
వాళ్ళు అంటే మా జనాలు ఐ మీన్ ప్రజలందరూ విని మీదే తప్పు తప్పుగా అనుకుంటారు దీని మీద అంతా తప్పు తప్పుగా అనుకుంటారు బ్రో దానికోసమే స్పైడర్ మ్యాన్ వచ్చి అంటే స్పైడర్ మ్యాన్ అనేవాడు బీడ పాలకర్ అని తెలిసిపోంటుంది బ్రో అందరికి
ఉ ఉ ఉ
అట్లా అని చెప్తే వాడు డాక్టర్స్ తస్తూ అంటాడు పీటర్ పార్క్ వంది మర్చిపోయ అలా చేసేయండి
ఉ
పిటర్ పార్క్ క మర్చిపోయిడారు దీంట్లో ఇంకా ఇంకా హీరోయిన్ మర్చిపో పెంది కాబట్టి ఫుల్ ఎమోషనల్ గా పెట్టేసి సారు ఆక్షన్ బ ఆ యాక్షన్ ఫైట్స్ ని బాగుంటాయింటున్నాడు అదే టీజర్ లో కదా కో చోటేమో అయి బ్లాక్ అయ్యేసి సంథింగ్ ఏదో పెట్టారు బ్రో
నెస్ట్ ఇర్లో సార్వర్ అది
ఆ అనుకుంటా బ్రో సెవెన్ అనుకుంటా ట్వంటీ సెవెన్
ఈ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందా ఎబిఎల్ స్టార్ట్ అయినాక కొంచమున్న అడ్జిస్ట్ అయితే దానికి
ఆ బ్రో
నువ్వే యా ఫ్యాన్ మీరు నాది టి నాదాన్ని సపోర్ట్ చేస్తారు
మనం వేరే టీమ్ సపోర్ట్ చేయి ఆ బ్రో తలా తవా
ఈసరానా కప్పు కొడతారవరు
హ
ఈసారి కప్పు కోడతారా
ఆ బ్రో ఈసార్ కొట్టచ్చు బ్రో అంటే మంది ఇంకా బౌలింగ్ ఆ బ్రో బట్ బౌలింగ్ చూస్తుంటే కొంచెం బౌలింగ్ అంతా కొ కొత్తు వాళ్ళలే ఉన్నారు ఆరు
మ ముంబై ఇండియన్స్ బ్రో
ముంబై ఇండియన్స్ లో సాదన్ సాదన్ శి ఫైవ్ సిక్స్ మెంబర్స్ంత ఇండియన్ ప్లేయర్ లో ఉన్నా
హ బూమ్రాను శిరయ కుమార్
బూమ్రా సూమ్రా సూర్యకుమార్ రోహిత్ శర్మ తిలకువార్ అరదిక్ పాండ్యా ఆ ఆడా ఐదు మంది ఆయ
అదే బ్రో చెప్తున్నా కదా మ టీం చూస్తేసారి భయపడిపోతారు ప్రతి ఒక్క మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఎట్లా జర మ ఆర్సిబ అది ఎస్ఆర్ హెచ్ యాదు గేలుస అనుకున్నా బ్రో
ఏమవరు రెండు టీంలు బాగున్నాయి
హ
చెప్పలేం మనమా అంత కరెక్ట్గా
అ
చ దం బ్రోయాద ఒక కటి
గెలిస్తే కొంచం అంటావా ఏదన్నా ఈసారి ఎట్లా ప్ర సఅయి బి అల్ ఆర్సిి బి కప్పు ఇసారిగాని కొడతదంత
అంటారు ఇంకా చెప్పదాం కదా అన్ని టీంలు స్ట్రాంగ్ గానే ఉన్నాయి
ఆ
ప్రిడిక్టర్స్ ఏమ కొన దమాంది ఆర్సి అంటున్నారు ప్రేడ్ చేసేవాళ్ళు కొంతమంది సార్ేచ్చి అంటున్నారు
ఆ అందావాల అందా ఊ అనుకుంటేచ్ మాచ్ ఆడాల అ నాడేవసర వానలే చొప్తాం అంటే ఇంకా మ్యాచ్ ఆడ మ్యాచ్ కాని ఆడ అవసరం లేదండి అద
టాస్ కూడా మేమే చెప్తామంటా
మళ్ళ టాస్గాన్ మా చెప్తే మీరే ఈిన ఆడాడి మే ఇ ఆడ అదే అదే ఫిక్సింగ్ ఆవరా అదే ఎంతా
ఆ బ్రో వానికి అంపైర్ కానికి వానకి డబ్బులు వేస్తే వాన టాస్ను మార్చేేశారు
ఏంటిసుకలు ఇప్పుడు అంట డబ్బులు వేస్ట్ అండి మాయల్పోయి స్కఊరికే ఉమ్
కాసలు ఫిక్స్ రా
టాసులు అన్ని ఫిక్స్ అయిపోతాయి అన్నీ మ్యాచ్ కనీ ఫిక్స్ అంటే ఇంకా టాస్ ఉండదా
అ
హ
ఏ
ఏయవ్ర యాటి బోలేగా
ఎక్కడ పోలేదు గు్రో
మేమన్నా బజారు తిరుగుతున్నాం ఇరవై నాలు గంటలు బజార్ లోనే ఉంటాం బజార్లో తిరిగేది
ఆ అబ
ఆ
యా సినిమాకి పోదామని ఏంటి బో దానికి దూరే దురేందర్ కి
మా ఊర్లో హిందీ థియేటర్లుారు హిందీ హిందీ అంతా
లేదు అనుకుంటా బ్రో తెలుగులో వసారు అనుకుంటా కదా
అదేన్నో చేంజ్ అయ్యందంటావా చేంజ్ చేయమో చేంజ్ చేసినని అనుకుంటాం అదే
ఆ బ్రో లాంగ్వేజ్ చేంజ్ అయ్యింద అనుకుంటా
ఆ హ హాజకాలకాజ
సరేలేండి బ్రో
మరిస్త ఆ అబ్ర ఇంగ అంరా పోలగా సరే బ సరే సరే